హలో నమస్ నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నార్
ఆ బావున్నామన్ డి అయినా అండి భోజనాలు
ఆ అయినాయండి
ఏం చేస్తున్నారండి
ఇగ పడుకోడానికి చూస్తున్నామండి
అవునండి నైన్ తొమ్మిదిన్నరై డంది కదండి చల్లగా ఉంది వాతావరణం వర్షం పడిందా అండి మీకు అ
పడ్డదండి మార్నింగ్ వర్షం పడ్డది
అవును ప్రజ్ఞమా కూడా చాలా వర్షం పడ్ంది ఉదండి ఉరుములు మస్తు గాలి వర్షాలు
అవునండి చళ్ళ వర్షం ాలు కూడా పడ్నట్టున్నాయండి అందరు స్టేటస్లు పెట్టారు
అవునవును జమ్ముకుంటలో అయితే మస్త్ ఇంత పెద్ద పెద్దగా లడ్డూల సైజు లో ఉన్నాయి ఆ బాగా పడ్డాయండి
ఎప్పుడ చూసారంండి రాళ్ళ వర్షం ప్రియల్గా
ఆ చూసినండి ఒకసారి లాస్ట్ ఎండాకాలంలో ఆ పట్టిదం కూడా వాటిని ఒక గిన్నెలో
అవునా
అ అంటే అవి ఒకటి రెండు అన్న తినాలి అంటారు కదండి వెనకటి పెద్ద మనుషులు మా అమ్మ చెప్తుండే
దేని పరంగా అది మనం తినడం హెల్ హెల్త్ కు మంచిదా లేకపో
అంటే వేడి అనేది ఎలి పోతది బిడ్డ తినాలి ఒక్కటన్న తినాలి అని, అంటు అంటుండే అప్పుడప్పుడు మా అమ్మ అమ్మమ్మ అంటే వింట వినేది దాని హు మ్
బాడీలో హీట్ వేస్తుందిన్నమాట
అంటే మన బాడీలో శరీరంలో ఉన్న వేడిని తీసేస్తదా ఆట అండి వెనుకటి వాళ్ళు చె చేపిన అన్ని కరెక్టే ఉంటాయండి అని పాటించడమే తగ తక్
తక్కువ అయిపోతుంది ఇప్పుడు ఎవరన్నా తింటరా పట్టరా అలా అని తినరు
ఎవరు తినరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐస్ ముక్కలయితే తింటార అండి ఆ తింటారు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఐస్
ఐస్ ది ఏసుకొని తింటారు కానీ అవి ఇప్పుడు నార్మల్ ఐస్ మన ప దె ఎవరన్నా తింటరా ఎవరు తినరు
అదే చెప్పినా గుడము వీలైంది పిచ్చిగా అంత మూఢనమ్మకంగా చెప్తున్నరు అని అంట అంటారు మానల్ని అట్ల తయారయి రండి పిల్లలు ఎనికటి అన్నియు మరిచపోతు తున్నారు
అవునవున్
ఇంకా అండి ఏమన్నప్ పలారాలు చేసిండ్ర అండి
ఆ చేసామండి సంక్రాంతికి చేసాము
అవున సంక్రాంత్రికి అప్పాలు చక్క కినాలు గ్యారెలు
ఆ అన్నిీ చేసామండి అరిసెలు
అవునా అండి చకినాలు కంపల్సరీగా చకినాలు మనకు సంక్రాంత్రికి కంపల్సరీ ఎందుకంటే సంక్రాంతి నెలలో బాగా చల్లగ ఉంటది కదాండి వాతావరణం
ఆ అవునండి
తట్టుకునేంత శక్తి అంటే మనకు కావాల అంటే చకినాలు ఆ నువ్వుల తోన్ చేస్త ఇష్టం కాబట్టి
ఉమ్
ఉ మేమైతే చకినాలు అంటే రొద్దున మూడు గంటలకి రెండు గంటలకి మూడు గంటలకు లేదు మేలికయినప్పుడు బియ్యం నాన పెడతాంమండి మంచి ఇక నాలుగై సార్లు గడి డిగి ఒక చెెంపనైన తర్వాత గుళ్ళలో వేసి నీళ్ళు వడిసిన తర్వాత పచ్చి బియ్యమే పట్టి ఇస్తామండి పట్టించి మంచి నాలుక్ కిలోల బియ్యంకు కిల నర నువ్వులు మంచిగ చెరిగి ఇసుక లేకుండా గాలిచ్చి ఓమ కూడ నం చె వ వ ఇట్లా కొంచెం సగం పరికాడు ఉప్పు లాగా అందాదా వేసుకు కానీ మంచి పిండి గలి చెప్పి పెడతాము కలిపి పెట్టి చకినాలు చేస్తామండి పిండి నానతే కొంచెం చకినాలు మంచి వస్తాయని
ఉ చిగుర అయితుందం బాగా
చలికాలంలో అంటే చలిని తట్టుకునేంత శక్తిని ఉంచడానికి చకినాలు నువ్వులు ఓమా అనేది మనకు అంటే రోగ నిరోధక శక్తిని ఎక్కువ ఇస్తుంది అందుకే చకినాలు చేసుకుంటా ఇాం కదండి
ఉ అవునవును
గ్యార్లు కూడా చేసుకుంటామండి మీరు ఇ కూడా చేసుకుంటార గారెలు
ఆ చేసుకుంటామ అండి గారా చేస్తాం
ఉ
గారెలు ఖార పూసలు సకినాలు అరిశెలు జష్ నమండిసర్ సంక్రాంతికి
అర్షలు ఎట్లా చేస్తారండి బెల్లంంతో చేస్తారు
ఆ బెల్లంతో చేస్తామండి మేమైతే
బెల్లం చేసుకోవాలి బెల్లం బెల్లం జీతం చేసుకోాల కుంటేనే బెల్లం మనకు ఐరను ఆరోగ్యానికి ఇ మంచిది తెలుపు అనేది చక్కెర ఎక్కువ వాడద్దండి ఆరోగ్యాన్ని అడప్పుడు ఈ మోకాల నొప్పులు
అవునవును
మ్ కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండకపోవడానికి కారణం కూడా చక్కరే అండి.
చిన్న ఏజ్ లో మోకాలు నో
మోకళ్ల నొప్పులు వస్తున్నాయి చూడు ఒక్కొక్క ముస్ సలలుని చూస్తే తొంభై ఏళ్లు ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మంచి
ఇప్పుడు మనకి ఏజ్లో నడవస్తలేదు
ఒక రెండుంల రెండు లైన్ల తర్వాత ఉంటదండి తొంభై యిదు సంవత్సరాలు ఉన్నాయా ము ఇలమ్మకి ఆ ముసలమ్మ పని చేేస్తే కొడుకు హక్కులు కోడళ్లు బిడ్డలు కూర్చుంటారు అంత యాక్టివ్గా ఉంటుంది అక్కటికి జొన్న గడక జొన్న రొట్టటి ఆ అంబలి
ఆ
అట్లా తీసుకుంటది ముసలమ్మకి మనమననే మూడు నాలుగు సంవత్సరాల కింద అట అద్దాలు వచ్చినాయిట మే మాద్దాలు వె ఉండాలె మ మల్లా తెరల పెడుతుంది అంత హెల్తీ లీగా ఉంటదండి హల్దిీగా ఉంటది చాలా ఆరోగ్యంగా ఉంటది మంచిగా ఉంటు
ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా అలామ
నువ్వులు ఎట్లా అండి ఇప్పుడు ఏం చేస్తంది కందిప పుడక పెట్టుకుంటుందండి అంటే ఆరోగ్య కాని మంచిదాట చెప్తది కంది పప్పు ఉడక పెట్టుకుంటుంది కొంచెము ఎనభై శాతమే ఉడుకు వితది కుడక బెట్ట పుట్టిన తర్వాత నీళ్ళు ఉంటే వారిపేస్తంది ఆ నీళ్ళని పంపుతుంది పారబోయేది ఒక గిన్నెలో వంపుకని ఉంచుకుంటది ఉంచుకొని ఈ కందిపప్పులో బెల్లం వేసి దంచు ఇత్యది బేలేమే ి దంచుకొని ముద్దలు చేసుకొని తింటది ఈ మకాలా చిప్పలు గట్టి పడతాయట జిగురు పెరుగుతదట ఆ అ ఇ ఇప్పుడు ఆ కందిపప్పు వంచిన నీళ్ళల్లా ఆ నీళ్లలా ఆ ఆ అన్నం వేసుకొని తాగుతది
ఆ
ఆ అదే కందిపప్పు ఇట్లా దంచుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదట అండి, కంటి చూపు మంచిగా ఉంటదట మోకాల నొప్పులు న నడుము న్నొప్పిగా ఉండద ఆట కంపల్సర డైలీ ఒక కంపా పూముద్దు ద బెల్ల వేకని తింటది ఆ అం త ఆరోగ్యంగ ఉన్నది అంత గట్టిగున్నది
చ్చడం కూడా కావాలే
ఉం మనమేమో హు మళ్ళ బెల్లం మంచిది కద అండి ఐ రన్ మంచిది కదా ఉ మళ్ళ అ జున్ను జున్నగడికి అన్నం తినరు జొన్నగడుక జొన్న గడకకి అంచు కూలిగడ్డలు వెట్టుకొని అంబలి అంబలి పోసుకొని ఆ
అంటే మనం ఎండాకాలం తాగుతం కానీ గడక తినడం చాలా కష్టం
కాని ఆ ముసలమ్మ వాళ్ళు భార్య భర్తలు ముసలమ్మ ముసలాయన ఇద్దరు ఉన్నరండి
ఉ
ఇద్దరు వాళ్ళు ప్రొద్దున కంపల్సరీ ఇప్పుడు మనము ము టిఫిన్లకు అలవాటు పడి ఆరోగ్యాలు కారాబు చెస్ కుంటున్నమండి ప్రొద్దున ఆ ఏడు గంటల వరకే వాళ్ళది అంబల్ తాగుడైతది
ఆహా
ఏడు గంటల వరకె అంబల్ తాగుడు అయితది పది గంట ట లోపే వాళ్ళది గడక తినుడు భోజనం
హ అవున
గడక భోజనం జాగుడైతది మధ్యాహ్నం కంపల్సరీ కందిపప్పు ముద్దలు తింటరు ముసలోళ్ళు చెరి చెరోక ముద్ద పొద్దున అంబల్ అలాగే టప్పుడు పప్పు కడిగి పెడుతది మధ్యాహ్నం మనము ఆ పొలంల పాపని ఈ పని చేసుకొని వచ్చినాక నాలుగు పిడికలు ఎస్తదండి వాళ్ళకు ఆవులు ఉన్నాయి ఆ పేడ తోటి పిడకలు చేస్తా తది నాలుగైదు పిడుకలేసి పోయ అంటు పెడుతది ఆ పొయ్యి మీద మ మట్టి కంచుట్ల ఆ పప్పు పెడుతది ఆ ముసలమ్మ అటు ఇటు ము పచ్చట పెట్టేసరికి పాప పుడుకుతుది అందింత బ బెల్లంగడ్డ ముద్దేస్తది, దంచుతది మొన్న నాకు కూడా కొంచెం ఇచ్చిండే అయితే బాగుండే టేస్ట్ మంచి చూ ఉండేయండి
అవునా అది ప్రయత్నించాల ప్రయత్నించాలమ్మా మనం కూడా ఏ మన కట్టెల పోయ మీద మనకి ఎక్కడ దొరక లి ఆ
మా వాళ్ళకి గ్యాస్లు గ్యా అసలు మీద అండుకున్నాడు కట్టెలపై మీద జొన్నరట వేస్తుాందండి ఎంత బాగా ఎట్లా ఒక పూరిలాగా వంగుతున్నాయి జన్నపిం ఆ రెండు మూడ కట్ టెలా పెట్టింది ఆ జోనురోట్ రోట్టెలు చేసుకుంట మట్టి క మట్టి పెనెం మీదగాలుస్తంది పూరీలలాగా పాన్గుతున్నాయండి తెల్లగ పూరిలలా పొంగు తన్నయి
పెన్నాలు కూడ మట్టి వస్తున్నాయి
మట్ట ఆ మట్టి పెనేమే అండి మస్త్ ఉన్నాయ్ మట్టి పెనుం మా ఇంట్లోకి మట్ మట్టి కంచులు ఉన్నాయండి మట్టి కంచుల్లో నేను పప్పుడక బెడతా బియ్యం పెడతా కానీ పెనం తెచ్చుకోలేదు తెచ్చుకోవాలి
క్లీన్ అయితద మరి మ
అయితదండి నీటి గయితది కొబ్బరి పీస్తోన్ తోమాలి ఆ ఇ ఇప్పుడు ఇన్ ఇంట్లో కూడా నేను కూరలు మామూలుగా ఈ అల్యూమినియం ఇత్తడి గ గంజులలో చేసిన తర్వాత కూర కాగానే మట్టి కంచుల్లో
ఆహా
అంటే పెడతాండి పెట్టి వండిన గంజి బయటేస్తా వండిన దానిలో నిల్వ ఉన్ చను మట్టి దానిలో అట్లా పెట్ ట్టుకొనించుకుంటే ఆ మట్టిని పీర్చుకుంటది కూర
మ్మ్ హ్మ్
టేస్ట్ ఉంటదండి చూడండి మీరు కూడా
ప్రయత్నించి చూడాల అయితే
చాలా బాగుంటది టేస్ట్ ఉంటది ఎందుకంటే మట్టి పాత్రలు నె నిల్వ ఉన్నా కూర తినడం వ వల్ల కూడము ఆరోగ్యానికి మంచిదండి
అహ్
ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి
ఓ కే అండి
అండి